ఉ భవనాలు కొన్నావా
బవునా ఏం చేస్తున్నావు
ఏం చెయలే నువ్వు
నేను అంతే ఏం చేయాలె పనుకోనున్నా
ఇంకా ఏమి మేడం మన ఫోన్ లో చాలా లేట్ గా రిప్లై ఇస్తానవి
నేనా అట్లేం లేదు గానీ కాలేజ్ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఇవి తలకాయ నొప్పి చానా వర్క్స్ ఇస్తాన్నారు
ఉ అవునువు అవునువు కాలేజ్ అంతా అట్లే ఉంట తుంది నా కూడా అదే పరిస్థి థితి కానీ నువ్వు కనీసం బయటికి కూడా రావట్లేదు
ఆ రావాలనే ఉంది కానీ టైం దొరకడం లేదు నిను తీ వరకు పని చేస్తానే నా ప్రాజెక్ట్స్ పైన అసైన్మెంట్స్ పైన
అంత ఎఫర్ట్ పెడుతున్నా అంటే ఎగ్జామ్ పెంచిన
అట్లే అనుకో ఇంకా సెమ్ కూడా దగ్గరకి వస్తాంది కద ఈసారి కూడా మంచి సిజిపిఏ తెచ్చుకోవాలని అనుకుంటాన్న ఇట్లో స్టార్టింగ్ నుంచి మంచి సిజిపిఏ మెయింటైన్ చేసినా కద ఇప్పుడు కూడా నైన్ పాయింట్స్ పైన పెడతామని
అవును కరెక్టే లే మంచి ప్లానే కానీ హెల్త్ కూడా కొంచెం చూసుకో
నేను చూస్తా ఒకట్టి గుర్తుకోస్తాంది నువ్వు జిమ్ కి వెళ్తానున్నావు కదా ఇంకా
ఆ అవును ఒక వారం మిస్ అయ్యాను కానీ మళ స్టార్ట్ చేస్తా ఇప్పుడు
అది కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూగా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయలేదా అ అది మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం కదా
అవును అవును కరెక్ చాలా కష్టం మొదట మోటివేషన్ బాగుంటుంది కాబట్టి అలా చేస్తాం ను రాను మోటివేషన్ తగ్గిపోతాంది
మ్మ్
సేమ్ ఇదే సేమ్ స్టడీస్ లో కూడా
ఉ అవును కరెక్ ఏ
ఎంత క కంటిన్యూ ఈ వీక్ ఎండ్ ఆ హానెస్ట్ గా ఏం లేదు పనుకోవడం తప్ప ఇంకేం ప్లాన్స్ లేవు
మ్మ్ మంచి ప్లాన్ అయితే ఓకే సార్ అయితే మనం ఎంత బయటికి వెళ్దామ చండలైని
ఎక్కడికి
ఆ మువీకి కనీ ఏమన్నా కనీ చిల్ అవుదాం అట్లా వెళ్ళి
మూవీస్ అంటే రీసెంట్ మ
రీసెంట్ గాన ఏదో ఎన్న వచ్చంది పేరు గుర్తులేద
మ్మ్
ధరుంధర్ ఫోర్ మూవీస్ అం ఫోర్ అవర్స్ మూవీ అంటా ఆది కామెడీ మూవీ కూడా చాల వచ్చన్నాయి అది కామెడి మూవీ ఇంకోటి ఇది కాదు అది కామెడీ మూవీ చాల ఫన్ గా ఉంటుంది అంటున్నారు
మీ సరౌండింగ్స్ లో కెఫేస్ కూడా ఏం లేవు ఇంక మూవీనే మూవీ అంటే ఓకేనే
మ్మ్
మూవీ అంటే ఇంకా కామెడీలో కామెడీ మూవీస్ అంటే చాలా ఇష్టమే కొంచెం కొంచెం స్ట్రెస్ కూడా తగ్గుతుంది కదా
సేమ్ సేమ్ నేను అదే ఆలోచిస్తాన మల్ల హారర్ మూవీస్ అయితే
అంతలే అప్పుడు లైట్స్ ఆన్ పెట్టుకొని పడుకున్నాం గుర్తుకుందా హరర్ మూవీస్ లాస్ట్ టైం గుర్తుకుందా హర్రర్ మూవీస్ చూసి నిద్రనే పోలేదు మనం
ఉ అవును అవును
అప్పుడు లైట్స్ ఆన్ చేసుకొని
మ్మ్
ఆన్ లోనే పెట్టుకొని పనుకునేస్తూమి అట్లే
ఉ నిజమే
సరే అయితే మూవి ఫిక్సా
సాటర్డే ఈవినింగ్ అలా వెళ్దామా
ఉ టైమింగ్స్ చూసుకొని ఎట్లా అట్లా పోదాం
ఉ
తర్వాత అట్లే పర్ఫెక్ట్ ప్లాన్ అయితే తర్వాత డిన్నర్ కి కూడా అట్లే బయటి చేద్దామా
ఆ నేను అదే అనుకుంటానా నాకు బిర్యానీ తినాలని చాలా ఆశగా ఉంది
ఏ మీ ఫ్రెండ్స్ తెచ్చి ఇలేదా పండగకి
మా ఫ్రెండ్స్ ఆ ఇంకా హాలిడేస్ లో చ్చింది గదా పండగ కుదర్లా వాళ్ళ కి
కానీ నువ్వు జిమ్కి వెళ్తానవ్ కదా డైట్ మెయింటైన్ చేయలేదా
ఆ ఒక్క రోజు చీట్ ని చీట్ చేస్తాలె ఇంగెళ్ళి
హ్మ్ అది నిజమే
హ్మ్
కే నిజంగా చెప్పాలంటే కొన్నిసార్లు చాలా స్ట్రెస్ గా అనిపిస్తుంది అసలు ఎట్లా ఇ వర్క్స్ జాబ్ వస్తుందా లేదా ప్లేస్మెంట్స్ కి ఎట్లా చేయాలో ఏమో
హ్మ్ అదే ఫీలింగ్ నాకు కూడా అంటుంది కానీ స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్దామని అనుకుంటానా కానీ ఆ స్టెప్పు ఎప్పుడు ఎకుతానో ఏమో
ఓ మ్ అసలు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాంటే జాబ్ వస్తుంద లేద అన్న ఒక డౌట్
హమ్ సేమ్ నాక్ కూడా
హ్మ్ కానీ కంపారిజన్ నేను ఎక్కువ అవుతుంది కదా వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతన్నారు మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామని
హ్మ్ కరెక్టే నేను చేస్త ఉంటా కానీ ఒక్కొక్కసారి కంపారిజన్ తీసేయడమే మంచిది ఎందుకంటే ఒక్కొక్కరి జర్నీ వేరేలా ఉంటుంది కదా
హ్మ్ అది కూడా కరెక్టే
హ్మ్
ప్రాక్టీస్ వల్ల మొదట నేను కూడా ఓవర్ థింక్ చేసేదాన్ని అసలు ప్రాక్టీసే స్టార్ట్ చేయలేదు వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తంట అయ్యో వీళ్ళు ప్రాక్టీస్ చేసేస్తన్నారే ఇంగ స్టార్ అరంటి
మళ్ళ ఎలా కంట్రోల్ చేసుకున్నావ్
అంటే బిజీగా ఉండడం ఒక చిన్న గోల్స్ ని సెట్ చేసుకోవడం ఫస్టే ముందే పెద్ద పెద్దగా దానికి పోకుండా కొంచెం నన్ను నేను బిజి చేసుకొని అంటే ఏమైనా వర్క్ లో ఒకరితో కంపారిజన్ చేసుకోకుండా నేను అట్లా కంట్రోల్ చేసుకున్నా
హ్మ్ కరెక్టేలే నేను అదే ట్రై చేస్తా బాగుంది ఐడియా నాకు
ఇంకా
వాళ్ళ ఇంకా సరే అయితే ఈ సీరియస్ టాపిక్స్ చాలు కాని ఇంకా ఏదనా ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా చెప్పు సమాధానం
చెప్పు చూద్దాం అడుగు
నీకు సడన్ గా వన్ క్రోర్ వస్తే ఏమ్చేస్తావ్
వన్ క్రోర్ అసలు ఇమాజినేషన్ లోనే లేదు అది వన్క్రూర్ అస నేనయితే ఒకవాల వస్ తే ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళిపోతా బయటకి ట్రావెల్ చేసుకునేకి ట్రిప్స్ కి టూర్స్ కి
మ్మ్ ఎక్కడికి పోతామ్ ఆ అంటే ఇది ఈ ప్లేస్కి వెళ్లాలన్ ఉంటుంది ఇక్కడ
మ్మ్ మెయిన్ వచ్చి కాశ్మీర్ సైడ్ అట్లా చల్ల చల్లదనం ఉంటుంది కదా అట్లా స్విజర్లాండ్ అలా సైడ్ వెళ్దాం అన్నాను అ ఉన్నా
మ్మ్ ఓకే మంచి ఛాయిస్
మ్మ్ నువ్వు నీకొస్తే వన్ క్రోర్ ఏం చేస్తావు
నేనా బిజినెస్ స్టార్ట్ చేస్తా
మ్మ్ అందుకే ఇంజనీరింగ్ సెంటర్ అంతా ఎజుకేషన్ పైన మీకుంటుంది
మ్మ్ హ్మ్ సరే వెళ్ళి
చానా సీరియస్గా ఆలోచిస్తారు మీరు
అవును లాంగ్ టర్మ్ ప్లాన్ బెటర్ కదా
అది కూడా కరెక్టే లే మంచి థింకింగ్ మేడం మీది
మ్మ్
ఇంకేం తిన్నావా ఆఫ్టర్నూనూ
మ్మ్ తింటి నేనే కాలేజ్ లోనే తినేసి వచ్చేశాము కాలేజ్ మధ్యానమే బంకు కొట్టేసి వచ్చేశాము ఇంటికి
మ్మ్ హ్మ్ దొరికిందా మల బస్సు
మ్మ్ దొరికా అది ఇంకో బస్సు ఉంటది మా ఊరికి అది మా ఇంటి ముందరే దింపుతుంది అది ఒక్క బస్సే ఉంటది అది వెళ్ళి పోయింటాదిపే అనుకున్నా చూస్తే ఆ బస్సుంది మ్మ్ ఎక్కిన ఇంటి దగ్గర దిగిన
ఆహా ఎవరైనా ఉంటే ఎక్కించినారా లేదన్ నువ్వు ఒకటే ఎక్కినావ
ఆ పాప నాతో పటి మా క్లాస్ పాప ఉండింది కదా ఆ పాప వచ్చింది ఇంకా మీ క్లాస్ పాప వచ్చింది మీ క్లాస్ పాప కో పాప మా క్లాస్ పాప హాస్టలర్స్ ఇద్దర వచ్చి ఎక్కించినారు మళ్ళ వాళ్ళిద్దర వచ్చేసినారు
మ్మ్ హ్మ్ చాన్ ల ఎండ ఉండెన బయట్
చానానే నేన్ గూడా ఇంత షాక్ ఏననే ఇం త దూరం ఉందా. కాలేజ్ నుంచి అంగల్లకి అని ఎప్పుడు అనిపిలా అట్లా కానీ ఎందుకట్
ఆహ్ అవును నేను అసలు లోపల్ నుంచి బయ్టికొత్ చల్కి అయిపోయా నా పరిస్థితి
ఉహ్ చానా ఎండ సోమ్యంగా. పక్కా ఎండాకాలం వస్తే ఏమైపోతామో ఏమో.
ఈ ఎండాకాలంలో ఇంగా మామిడికాయల్ ఫేమస్ అంతే కదా. మామిడికాయలు, తాటి ముంజ్ టెన్నే
ఉమ్మ్ అందాంగ్నే రెడీ అయిళ్ళు. జ్యూస్లు సేప్పె పనేలా జ్యూస్లు కోకోనేట్ వాట్రెం
జ్యూసుల్ అయితే అసల్ కోకోనట్ వాటరైతే బా తాగుతారేమో గాదా.
ఉహ్ చానా మనం అనుకుంటం అంటే అవి కూడా ఎంత రేట్ తెలుసా నేను ఎంతో లే ట్వంటీ నో, థర్టీ నో అనుకుట్న్నా. ది సెవెంటీ అంటా
ఆ మేము వచ్చి. కొంచెం వన్, టూ మంత్స్ ముందు తాగినప్పుడు ఫిఫ్టీన్ ఎంతో ఉండింది.
అవు ఇంక ఏం ఉండా కాలం గాద. ఇంకా ఎక్కువ పెరిగిపోతదేమో.
తో బాటికి ఎంతో పం లీటరు ఎంతో ఫోన్ చేస్తాలేంద్ టార్ లీటర్ ఇంత అని అమ్ముతారు బయ్టా.
ఉమ్ హు ఇంకా తిన్నావా నువ్వు
ఉమ్ నేను కాలేజ్ లోనే తినేసి వచ్చింది.
ఆహ్ హ
ఉమ్ సండే అయితవి నేనా పప్పు, అన్నం తింటి. వీకెండ్ ప్లాన్స్ క్యాన్సిల్ చేయొద్దు. సరేనా
ఆ చెన్ చెను నువ్వు కూడా రెడీగా ఉండు. నేన్ రెడీగా ఉంటా.
ఉమ్ సరేతే సాటర్డే ఫిక్సా
ఉహ్మ్ సరే సరే మళ్ళా ఒకసారి చెప్పానికి
ఉం సరే
బావున్నారు. మీ ఇంట్లో
చాలా బాగున్నారు. అడిగిన్నని చెప్పు
ఉమ్ సరే చెప్తాన్ బాయ్
బాయ్
ఉహ్మ్